హలో
హలో
హాయ్
హలో
హాయ్
హాయ్ పూజ ఎలా ఉన్నవ్
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నాం పిజ్జా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు
అందరు బాగున్నారు మీ ఇంట్లో
బాగున్న పిజా ఎక్కడ చదువుతున్నావ్
నేనా ఇక్కడే లోకల్లో చదువుతాన్న నువ్వు
నేను మిట్స్ కాలేజ్ ఉంటిదా
ఉమ్ తిన్నారో ఆ తిన్న మీర్ తిన్నారా
తిన్నార ఉమ్ తిన్నా
ఉమ్ ఏం చేస్తున్నారు ఏం వర్క్స్ లేవా కాలేజ్
అమ్మాయి య మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజె సరిపోద్ది
ఉమ్ ఇంకేమ్ హాలిడేస్ దెగ్గరలో వస్తన్నాయి కదా ఉగా ఈ రంజాన్ ఫోర్ డేస్ కలిసి వస్తాయి కదా
మా అవును రా ఉగాదికి ఇంటికి
ఉమె వస్తామ ఖచ్చితంగా వస్తాం ఇంకా నెక్స్ట్ డే ఇట్ల రంజాన్ కదా రంజాన్ పండుగ చూసుకొని పోదువు రా నువ్వు కూడా ఉమ్ ఏం స్పెషల్ మి డాడికి
ఉగాది కా తెలుగింటి వంటకాలన్నీ చేస్ చెత్తరు
ఉమ్
అంటే ఇప్పుడు న్యూయర్ జరుపుకుంటరు కదా అట్లా అంటే అది ఇంగ్లీష్ ది అన్నమాట తెలుగు వాళ్ళదయితే ఉగాది ఎప్పుడైతే వస్తాదో అప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందనమాట
ఆ ఇప్పుడు ఇప్ మాకు మొహరం ట్ల మీకు ఉగాద దె ఎట్లనా
ఆయ్
ఆ న్యూయర్ ఉంటే
హ
బాగ సెలెబ్రేట్ చేసారా అయితే తె ఉగాది
ఆ చేస్తాం
చ్ ఉహు
దేవుళ్ళని ఊరేగిస్తారు
అయ్ ఇది కూడా చేస్ చక్కగా ఎండు మామిడికాయది ఇది
ఆ ఉగాది ప చ్చడీ అంటే ఆరు రకాల అంటే షడ రుచులు అనమాట
ఆ
ఆరు రకాలు అన్ని వేసి చేస్తారు అంటే పులుపు కారం సెవెన్ టైప్స్
మేం కూడా రంజాన్ ఇంకా యాస్ యూజ్వల చేయడానికి ఏమిఉంది బిర్యాని అంతే
ఉ
ఇంకా బిర్యానీ చేసి ఒక ఆ ముంద అంతా ఫాస్టింగ్స్ పెట్టి మన అందరూ ఒకే చోట కలిసి బిర్యానీ చేసి పంచి అట్లా సెలబ్రేట్ చేస్తాం
అ
విన్నట్ల గ్యాదరింగ్స్ ఏం జరగవా ఉనిన్న
వస్తారు బందువులు ఇంటికి కజిన్స్ అందరూ బాగుంటది పొలాల్లోకి పోయి బా ఎంజాయ్ చేసి హ్మ్
బయట వెళ్ళి పొలాల్లో చేసుకుని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు
ఆ మన్స్తో పోతే ఇంకా బాగుంటది రాయి ఈ సారి
ఆ ఖచ్చితంగా వస్తా ఇంట్లో అడుగు వస్తా వస్తా కచ్చితంగా మన నెక్స్ట్ డే హ్మ్ నెక్స్ట్ డే రంజాన్ మల్ళ మా ఇంటికి రావాల
ఆ సరే
పంపించేశారా నెక్స్ట్ డేనే నిన్ని
వస్తా మీకోసం ఎట్లా ఇంకా రంజాన్ నేను ఎవరిది చూడలేదు ముస్లిమ్స్ ది హ్మ్
మేము రంజాన్ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసాం డైరెక్ట్ అక్కడికి వెళ్ పోదాం మళ్ళా నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేసుకుందాం
ఇ క్కడనా మీ ఇంట్లో కదా
ఆ మాఇంట్లో కాదు మేము మైనపల్లిలో వెళ్ళి సెలబ్రేట్ చేస్తాం. ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం ఇంటికి మళ్ళా నెక్స్ట్ డే మా ఇంట్లో సెలబ్రేట్ చేస్తారు.
ఓ వేరే
ఇంకేం ఎజ్యుకేషన్స్ స్టడీస్ అన్ని బాగా జరుగుతాన్నాయ
బాగా జరుగుతాన్నాయి.
ఆ ఎందు బ నిన్న విన్నా ఈరోజు
ఆ ఎంబ్రాయిడరీ సిస్టమ్ ఒకటి సంబంధించి ఉండింది మొన్ననే సాంస్కృతిక ట్రైనింగ్ అయిపో పోయింది
ఆ మాకు చెప్తాన్నారు మాకు కూడా మనం జరిగింది సాఫ్ట్ స్కిల్స్ది
అవునా
ఊ
బానే చెప్పారు ఫ్రీ ఆఫ్ కాస్టే నాంది ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు
అవునా మా గ్గూడా వాళ్ళే వచ్చి చెప్పినారు ఇవి సెంటెగా
యాక్టివిటీస్ అన్ని బాగా చేపించారు కదా
ఆ చాలా బాగుంది చాలా కామెడీగా ఉడి క్లాసు మళ్ళా
మా కాలేజ్ లో ఏంటి తెలుసా నార్మల్ సాఫ్ట్ స్కిల్స్ ది ట్రైనింగ్ అంటే నార్మల్ గా ఉంటాయి కదా హవర్స్ అప్పుడు యెవరైనా స్టేజ్ మీదకొచ్చి మాట్లాడం రా అంటే ఎవరు మాట్లాడరా అదే ఆ క్లాస్ లో అయితేనా చాన్స్ దొరికితే చాలా ఎక్కేస్తారు తేజ
ఆ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కొంతమంది సాఫ్ట్ స్కిల్స్ లో అట్లా ఉంటే ఎట్లా వస్తారు చెప్పు మనుషులు
అ
మనుష తిగా ఎంకరేజ్ చేసీ కామెడీ పమినిగా ఉంటే పోతారు
అ ఉ ద్వర కొందరు అట్లా
ఉ
ఇంకా పే అంటే ఇంకా అట్లా స్టిక్ స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల ఇంగ స్టూడెంట్స్ కూడా అంతగా కాన్సన్ట్రేట్ చేయలేరు
అవును మాకు ఈసారి అయితే అందరు రాడ్ ఫ్యాకల్టీ పడ్డారు
అవునా
ఊ ఒక సార్ ఉన్నాడు ఆ సార్ కి అయితే ఎగ్జామ్సా నెక్స్ట్ మంత్ లో ఉంది ఈసారి ఈ మంత్ లో ఈ మంత్ ఎండింగ్ లో నాకు ఫంక్షన్ ఉంది అశ్వని అదే ఇపు తే ఆ మిడ్ టూ పెడతారు మిడ్ టూ తర్వాత ఎక్స్టెర్నల్స్ ఇంటర్నల్స్ అయిపోతే మళ్ళ సెమ్మ్
ప్లేస్మెంట్స్ బాగాొస్తున్నాయా మాకా ఏప్రిల్ ఎండింగ్ లో ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయా మీ కాలేజ్కి
బానే వస్తున్నాయి మీ కాలేజికి
మాట్లాడేస్తన్నా సాఫ్ట్వేర్వి వస్తున్నాయి హార్డ్వేర్వి తక్కువ అసలు
హు కానీ మా వాళ్ళు ఏం చెప్తానంటే హార్డ్వేర్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేయండి కానీ అక్కడ చూస్తే అసలు ప్లేస్మెంట్స్ ఏ రావడం లేదు హార్డ్వేర్ సైడ్
ఉమ్ అయింది హార్డ్వేర్ సైడ్ లైఫ్ బాగుంట బాగుంటది అంటారు. అక్కడ మాత్రం ఫ్రెషర్స్ ని తీసుకోరు ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటారు. తీసుకుంటేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తది.
ఆ మా కాలేజ్ లో కూడా ఒక మేడం చెప్పంది అసలు ఓపెనింగ్సే లేవు విఎల్ఎస్ ఎంబ్రాయిడ్ సైడ్ అంటారు. కానీ ట్రైనింగ్ మాత్రం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కట్టించుకొని త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టించుకొని అ
ఇంకా మాకైతే టెన్ థౌజండ్
ఓ చానా లాగుతున్నారు.
ఉ
చానా ఎక్కువ టెన్ థౌజండ్ అంటే
సిఆర్టి క్లాసెస్ అని చెప్పి
హు
హ
ఎంపిటిఎల్ ఎగ్జామ్ ఎప్పుడు
ఏప్రిల్ లో
హు వాటికి కూడా ప్రిపేర్ అవ్వాల అసలు ఈ సెమ్ అసలు కాలేజ్ వెళ్తున్నాం గాని వక్ వర్క్ షాప్స్ ట్రైనింగ్స్కే సరిపోతుంది మా కాలేజ్లో
నేను సిఆర్టీ క్లాసెస్ అని చెప్పి వన్ అండ్ హాఫ్ మంత్ దానికే ఇంక పోతా ఉన్నాము. మరి దాని సాప్ రేట్ డ్రెస్ కోడ్ వైటే ఏ వేసుకోవాళ్ళ ఉమ్...
ఇంకేం గేట్ నిన్న ఎట్ల రాసినావ్
ఏదో రాసా అట్ల అవును మీ కాలేజి లో ఏం ఇష్యూ ఎ ద కంపల్సరీ
అవును శూనే అసలు యూనివర్సిటీ అయిన్
యూనిఫామ్ లేదు గాని
ఆ ఇష్యూస్ అంటా యూనివర్సిటీ ఎండి కానీ మా కాలేజ్ అసలు పేరుకి యూనివర్సిటీ అంతే అయిన్ ఉన్ని పర్లే కవర్ చేసు కొని పోలంటా అల్లుకొని వెళ్ళాలంట ఏందో అసలు అక్కడ
హ
యూనివర్సిటీలో ఎట్లా ఉంటారు పల్లెటూర్లో పిలిచి పల్లెటూరులో ఉండి టూ రడీ అయిపోవాల అక్కడ
కష్టమమ్మా అంటే స్కూల్ పిల్లలు అనుకుంటున్నారో ఏమో
ఆ ఆడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అట్లాంది పీరియడ్ పీరియడ్ కి అసలు అటెండెన్స్ స్కూ లో ఉన్నట్టు
కైతే అసలు బ్రేక్ ఏ ఉండదు తెలుసా పొద్దున నైన్ కు పోతే ఆ ఇంగ ఈవినింగ్ ఫై వరకు గుచోవలే అటనే
ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది
అ
అది కూడా వచ్చేస్తారు ఐదు నిమిషాల ముందే వచ్చేస్తారు
ల్యాబ్స్ బాగా జరుగుతున్నాయా
పర్లేదు అంటే చెప్తున్నారా వర్సాప్ ట్రైనింగ్ కనే వెళ్ళిపోతాను అసలు ల్యాబ్స్ కూడా పోవడం లేదు
క్యాడన్స్ బాగా ఫోకస్ చేసి కోం
ఆ కడిన్స్ అసలు చానా
ఎత్తినంక మనము ఇంగ కోర్ సైడ్ కదా
ఆ ఆహా నేను కూడా హార్డ్వేడ్ సైడే
ఆ అదే వా వేరైతే లైఫ్ బాగుంటుంది అప్పటి నుంచి క్యాడిన్స్ అవన్నీ కొంచెం గప్పు తెచ్చుకోవాలా
మాకు అసలు ట్రైనింగ్ లో చెప్పినారు కొన్ని టూల్స్ వాడమని కైలని ప్రోటీయస్ అని వివ్యాడ
ఆ
అనీ కొంచెం నాలెడ్జ్ చ్చ తెచ్చుకుంటే వాటిపైనా
అవునా
నువ్వేని పైన ఫోకస్ చేస్తాన్నావు
నేను వి ఎల్ ఎస్ ఏ డొమైన్ తీసుకున్నా
ఊ నాకు కొంచెం ఏమిడెట్ కొంచెం ఏమో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిచ్చింది వి ఎల్ ఎస్ ఎ డి ఈ వస్తే ఇంగా వి ఎల్ ఎస్ ఎ కూడా ఈజీగా ఉంటుంది సరే ఇంకా పనుకోలేదా
ఇంకా లేదు సదువుకుంటా అట్లే సరిపో
వర్క్స్ అయిపోనాయా రేపు ఏమైనా టాస్క్ లు ఇచ్చినారా
రజర్వేషన్లది రీకార్డ్ లే సరిపోతాయి రాసేది
సరే అయితే రాసుకుని పనుకో మళ్ళ మార్నింగ్ కాలేజ్ కి వెళ్ళాల గాదా
ఆ అ విల్లాలి
ఊ సరే బాయ్
సరే బాయ్
గుడ్ నైట్
గుడ్ నైట్ పండుక్కి రా